హలో
బాగున్నావానే
బాగున్నాక్క బాగున్నావా
బాన్నారా ఏం చేస్తున్నావ్
ఏముంది అక్కా ఇంతసేపా పడుకోని లేసిన నువ్వు ఏం చేస్తున్నావ్
ఇప్పుడే పెళ్ళి కి పోయిచ్చినా పడుకున్నా
అవునా ఎవరి పెళ్లి
మన ఊర్ వాళ్ళది ఒకర్ది ఉండే వేరే ఊరు వాళ్ళు ఇంకొకటి ఉండే రెండు చూసుకొని వొచ్చినా
అవునా నేను గుడా ఈరోజు షాపింగ్కి పోయినా షాపింగ్కి పోయి డ్రస్సెస్ కొనుకొచ్చుకుంటాంటే మన ఊరు వాళ్ళు ఇక్కడే కలిసిరు
మనూరు వాళ్ళేనా
ఆ కల్తే ఇంగ పొయినా ప్రీత్ సువాళ్ళు బాగా పొయిచ్
ఇళ్లి మా క్లాస్మేట్స్ వొచ్చిల్లు మా హెడ్ మాస్టర్ బయలేజీ సారు అందరు వొచ్చిళ్ళు
ఆ
ఆ తాతయ్య స్కూళ్లో పన్ జేసేటోడు కదా
ఆ ఆ
అందుకని స్ సార్లు నన్ను మిలిస్తే వాళ్ళు వొచ్చిళ్లు మా క్లాస్మేట్స్ వొచ్చిళ్లు ఉ బాయ్స్ ఏ గర్ల్స్ లేరు గని
ఈరోజు
స్పెషల్ చికన్ పెడతరు అనుకున్నా చికన్ పెట్లేదు వంకాయ టమాటా ఏసుకొని తిన్న
ట మటన్ తినవ్గా నువ్వు
మటన్ తినను బావక్ కుడ ఎండింది ఇయాళ
అవునా ఆ మాత్రం కనపడతలేదా పక్కన ఊ హలో అక్క హలో
ఏం జెస్తల్ ఇంక
ఏ ఏముంది అక్క చదువుకుంటారు ఫ్రెండ్స్
అవునా
ఆ రెప్ ఏప్రిల్ మద్ ధ్య లుంచి అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అట్ల
స్టడి అవర్స్ జరుగుతన్నాయా
స్టడీ అవర్స్ అంటే మేము ప్రైవేట్ హాస్టల్ ఉంటన్నం కదా ఇగ మాకు ఏవ్ ఉండవ్ ఇంగ మా అమ్మ కి ఇష్టం ఉన్నప్పుడు చదువుకోవాలి
అవునా ప్రైవ్హేట్ హాస్టలా
ఆ ప్రైవేట్ హాస్టల్కి వొచ్చిన కోచింగ్ చేస్తా నేర్చుకుంటన్న గదా
కోచింగ్ దేని గురించి
కంప్యూటర్ ఎక్సెల్ పవర్ వైఫర్డ్
హు
అవి మళ్ళ రేపు మార్నింగ్ ఇన్విజలేషన్ చేస్తాను
ఉహు ఎమ్స్ లోన్ కట్టెల హు ఫ్రెండ్స్ లోగ్ అయిలనే
ఆ మస్తు క్లోజ్ మన ఫ్రెండ్స్ ఏ గా ఇంత ముందు
ఎంతమంది వచ్చిలు మన అక్కడి నుండి
ఓ మామవో ఒక ఫోర్ మెంబర్స్
ఫోర్ మెంబెర్స్ హు
పెద్దమ్మ పెద్దబాపు మీ మీ ఊరు ఆమెనా
ఉహు బానే
నేను కాలేజీకి పోతానం గాని మా క్యాంపస్ వేరు వాళ్ళ క్యాంపస్ వేరు కాబట్టి కల్వట్లే
హు
ఆ మళ్ళా ఇక మొన్నటి నుంచి పోట్లే కాలేజ్ కి ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతానే కదా ఎనివెజిలేషన్ పోతానా ఆ పెద్దమ్మ పెద్ద డాడీ బాన్నారా
బాగున్నారే పిన్ని బాబాయ్ బాగున్నారా
ఆ బాగానే ఉన్నారు చెల్లె
అది కూడ బాగుంది ఎగ్జామ్స్ రాస్తాలు కదా ఇప్పుడు
ఆ అవును ఎట్ల రాతందంట
బానే రాస్తుందట తమ్ముడు మంచిగా రాతండటన
వాడు కూడా ఫస్ట్ భయపడ్డాడు ఇగా మంచిగానే అలవాటు అయిపోయిందట
చెల్లకి ఫస్ట్ బెంచ్ పడ్డా
సేమ్ సిద్ధు కూడు
ఫస్ట్ రో ఫస్ట్ బెంచ్ ఆట ఇగ వాళ్ళు ఏం చేయలేకపోతాలు
ఏం చేస్తారు ఇగా ఏం చేసిన నడవదు ఇగా ఈగ చదివే రాయాల్సింది ఇంగే
అదే
ఆ హ్యాపీ ఉమెన్స్ డే
టాంక్ యూ సేమ్ టూ యూ
ఈరోజు స్పె లేంటి మరె
ఇయ్యాలా అసలు ఉమెన్స్ డే అనేది తెలియనే తెలీదు
అవునా రేపు మాకు ఇన్స్టిట్యూట్లుంది
అవునా కొంతమందికి ఈరోజే ఉండే
ఆ అంటే మాకు బిలేటెడ్ గా చెత్తరండ్ తరేపు
అవునా
మ్మ్ ఈ రోజు మాకు పాయసం పెట్టిర్రీ ఈవినింగ్ స్పెషల్ అని
హ దానికే మురిషిపోవాలె
అయినా ఈరోజు చికెన్ మాకు
పెట్టిల్లా నైటా సండే గదా
ఆ
సండే ఓటి ఉమెన్స్ డే కూడ ఓటుంది గల్ల
అవునవును
ఉమ్
అందరు వదినలు బావున్నారా మా ఫ్రెండ్ స్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళ ఊర్లో ఏదో జాతరలు జరుగుతాంటే వెళ్ళిపోయారు నేను ఇంకొక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ముగ్గురమే ఉన్నాం
ఉమ్మ్ బాబాయి బస్సే తోలుతుండా
ఆ గంతే డాడీ టూ బిజీ ప్పుడు ఎప్పు ఎప్పుడొత్తావు మనూరికి పండకి
మ్మోనే వస్తానో రానో ఇగ
ఎందుకక్క
డౌట్ ఇక కొంచెం
అవునా మీకేమైనా పండగలున్నాయా
మాకు లెవ్వే ఇప్పుడు చుట్టరాలే మాకయినా పండగలుండవు వన్ ఇయర్ వరకు
ఏం చుట్టు
మావయ్య చనిపోలేదానే
అయ్యో ఎస్ మర్సిపోయినా ఏవ్వో తలగొరు వెట్ ట్టిర్రెవరు మరి
పెద్ద బావ
ఆహ ఆయనకు వన్ ఇయర్ ఉంటంది మీకు టెన్ డేస్ ఉంటదా
ఆయినా కడుపులో పుట్టినోళ్ళు అందరికి ఉంటది వన్ ఇయర్ అంటే అబ్బాయిలకు
ఆహాహా ఓకే ఓకే
కుంటది
ఆ మీ మీ పెద్ద బావ కొడుకు కలిసిండ్ అక్కా మొన్న నాకు
ఇక్కడ్నే
నే ప్రాక్టికల్ కనే వత్తనా అంటే టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్
ఆ
ప్రాక్టికల్ కని వత్తంటే ఇక్కడ కలిసింది మా కాలేజ్ దగ్గర కొంచెం ముందు మేం ఆటో లో వత్తానం ఆయన స్కూటీ పైన పోతాడు
అవునా
హా స్కూటీ పైన పోతాను ఆహా ఇంకొక అబ్బాయి ఎరో ముందరి బోతంటే వెనక కూర్చున్నాడు ఎటు బోత్ నేన్ గుర్తు పట్టలే ఫస్ట్ హారన్ కొడతా ఉండు ఎవర్రా వీడు వ సార్కి మీ కొడ
మాట్లాడిండ
ఆ బాగున్నావా బాగున్నా అన్నాడు విడిపోతాను అంటే కాలేజీకి అని చెప్పినాను విడిపోతాను అంటే ఆయన కూడా కాలేజ్కిడా
అవునా
హా
ఇప్పుడు మన్నీ కూడా ఎగ్జామ్స్ కదా
ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ కదా
సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకుంటా
లేలే సెకండ్ ఇయర్ అనుకుంటా పోయినా సరే ఫస్ట్ చేర అన్నాడు ఓ అప్పుడు మన దుర్గమ్మ పండుగ అయిపోయిన అప్పుడు
ఫస్ట్ ఇయరే అదే ఇప్పుడు
సకంది అని అనుకుంటున్నా నేనైతే
నేనంత ఫస్గరే అనుకుంటాను
ఆ ఎందుకోచ్చిన మరి ఇడికేంట టైం పాస్ పినీ ఆన్టను
హా టైం పాస్ పిని అంగడా
ప తిరిగా న క అని చెప్తాను మొత్తం మోడల్ మోడల్ ఉన్నాడు వైట్ ఉడిసి బ్లక్ బ్యాగి వైట్ వేసింలు ఏమన్నా న్లుతాను నోట్లు వేసుకొని
హహ
రౌడీ సేమ్ రౌడీయే
దింతక్నే ఉంటాడు గాని కటింగ్ చేస్తే బానే ఉంటాడు జర్ర
మ్మ్ ఆ అక్క మీ ఇంటి పక్కన అక్క, మా కాలేజ్ అక్క, ఎడుకోబోయింది అదే వాళ్ళ దగ్గరికి ట్రిప్స్ ట్రిప్స్ బా తిరుగుతాందక్క
ఆ పోయింది అదే ఆమె వాళ్ళ అక్కవాళ్ళ తమ్ముడు ముగ్గురు తిరుగొచ్చిల్లు
ఇంకో ఇంకొక్కరు కూడా ఉన్నారు
ఆ ఆయనని కూడా తీసుకెవెళ్ళ మ్ ఆయన ఎవరో మరి
ఇల్
వాళ్ళ అక్క వాళ్ళ ఊరే అనుకుంటానా వాళ్ళ అక్క వాళ్ళ ఊరో లేకపోతే ఫ్రెండో
ఆ ఆ ఆ బానే తింటారు మంచి మంచి రాయల్గానే దిరిగిరు
మ్మ్ ఇంకా వాళ్ళ డాడీ మాచ్చెల్లి పొయిరు మంకిీస్ ఒచ్చినయి
ఆ
మా మా అత్తా ఉందని చెప్పిన కదా మొ
ఆ
మా అత్తమ ఉంది కదనే ఊళ్ళె మా ఊర్లో వాళ్ళ ఆయన కొంచెం హెల్త్ బాలేదు ఆయనకి
అంటే ప్రాబ్లం ఏంటిది?
ప్రాబ్లం అంటే షుగర్ ఉంది అట్లె బ్రెయిన్ లో కొంచెం ఏదో అయింద ట్ట
అంటే ఇప్పుడు మా కాలేజ్ అక్కవాల డాడియా
ఆ
అయ్యో
మంకీస్ ఫుల్ ఒతాన్నాయ్ ఇగ బావ పైకి వే మంకీస్ నన్నీటీని కొడ
అవునా
స్నానం చేస్తాన వాటర్ పట్టనడు వాటర్ పట్టినా వాటర్ ఇసిపెట్టి పైకిపోయిండు. పొద్దున చాయ్ ఇసిపెట్టిండు ఇప్పుడు వాటర్. స
ఇంకా అక్క హలో
నేను మళ్ళీ చేస్తానే
ఆ సరే అక్క
అ
బాయ్